హలో
తాళ్ళు
ఆ
ఏం చెత్తాళ్లు
ఏం లేదు
ఏం చెస్తాలండి
ఇప్పుడు పేలాలు ఎంచుకున్నాం అండి హలో
ఏంచేత్తాలు
బుక్కడానికి ఏం లేకుంటె పేలాలు ఎంచుకున్నాం
మీ ఇంటికాడ చింతగింజలు ఏంచిన ఎంచుడుకూ ఇంకా నొప్పిలేత్తందండి అవి చింతగింజలు తింటే నొప్పి లేసిందండి నిన్న మొన్న
చింత గింజలు ఏంపుకొని తిన్నావా
ఇప్పుడు కాదండి అప్ అప్పుడు మీ ఇంటికాడ ఉన్నప్పుడు ఏం లేదా అండి మీ అబ్బాయి అవి ఇంటికా అవి ఇంటికాడ ఉన్నప్పుడు తిన్నందుకు ఇప్పుడు నొప్పిలేత్తందండి
అండి
అవునాట కదా అండి.
ఎవరు అంటాలండి
ఆ
ఎవలాంటలండి దొడ్డికొత్తది
నొప్పిలేసి ఇట్లా బాగా నొప్పిలేసిందండి అసలు
ఆ
మీ ఇంటికాడే మీ ఇంటికాడే తినలేదండి మా వొళ్ళు అప్పలు నవ్లుతాలు ఇంటికాడ ఏమేం చెట్లు ఉన్నయండి పూల చెట్లు చెట్లు గాని, మామిడి చెట్లు ట్లు గాని
మా ఇంటికాడ ఒక యాప సెట్టు ఉన్నదండి ఒక్కడి మల్లెపూ చెట్టున్నది కనకాంబరం చెట్టు ఉన్నయి మావిడి చెట్టున్నది
కాయలు కాసినాయండి మాడికాయలు పచ్చడి పెట్టుకోడానికి
చిన్న చెట్టే అండి
హుహుహు పూత ఇ
ఇప్పుడే పెరుగుతందండి పూత గీత ఏం లేదు యే సంబర పడితే అది తమలపాకు చెట్టున్నది మ హ
హ్మ్ కొట్ట కొట్టంల చల్లగా ఉన్నదా అండి కొట్టంలా చల్లగా ఉన్నదా ఎండాకాలం కదా చల్లగా ఉన్నదా అంటాన హుహ్
గచ్చుమీద కూడా సల్లగా ఉన్నదండి
ఆహా గ కుర్చోడానికి సాప్టుగా ఉన్నదా అండి
ఆ
గచ్చు కుసోడానికి
ఆ సాప్గానే ఉన్నదండి
మ్మకు కాలు నొప్పి తక్కువయిందా అండి ఇకా ఎట్లా పడ్డదండి
బనీ మీ కకిినవడద అండి అ
రాష్టపల్ దూనించ అ మరి
ఆ
చె ఇట్లా బొక్క దాసింది కాబట్టి తలకాయ బొక్క బోట్ టి చికెను చికెన్ అంటే తకువ పెట్టద్దండి మటన్ పెట్టాలి మాంసం కూరలు బాగా పెట్టదండి ఆకు కూూరలున్న మాంసం కూరలు బాగా పెడితే పండ్లు ఎగ్స్ ఇతే వెడతే అమకు కాలు కవర్ అవుతుంది అండి
తానుండి
హ్మ్మ
ఎగ్స్ పెడదాన్నావు
అవును
అని చెప్తారని మధ్య ఇంకేం చేస్తారు మీ మమ్మీ వచ్చిందా అండి పనివి
అవచ్చి మీరాపకాయలెంండ ఊసిందండి కారంబట్టి కారంబట్టి ేయడానికి మరుపాయలు ఏండ వసిందండి పచ్చడుకు వంద నిన్న టమాటాలు మొన్న పది కిలోలు తీసుకున్నదండి
హ్మ్మ్
అది నిన్న పోసి ఎండ పెట్టిందండి వక్కలు టమాట వక్కలు
హ్మ్మ్ మీ అబా కస వాళ బిడ్డల్స్ అంత తక్కువయిందా అండి
ఆ త పోయినండిన్నా మా పిల్లలు ఎప్పుడట ఆడుకునేటప్పుడు పిల్ల పిల్ల తమ్ముడు మ్రాని చెవులో చేయి పెట్టి ఇట్లా అనేదండి ఓకే పట్టేది కాని వాళ్ళను అది లోప కురిపాయి పలిగనట్టున్నదండి బ్లడ్ వచ్చింది
డాక్టర్ గురిించదాడి
అండి ఇ చకువతి మతాయి న అందిగ రక్తం
హ్మ్మ్
ఉ న పండుకున్నాడంండి మొన్న లేవలే మన బసిధని రతా పెద్దవాళ్ళకే బాగా నొప్పుిరెతుంది కదాండి చెవుల అంటే ఇన్న పిల్లగారు తట్టుకోలేదు
అదే అండి
అ నే నా నా నాకు నాకు మీరు చేయాలంటే మీరే నాకు చేసి మాట్లాడత అండి
మీరే మాషసాలన్నా
ఏ మేము మీతో రెండు కాల్స్ మాట్లాడ్తే నాక్గుడా పడ్తయి కదా అ నీ మాట్లాడ్ సానని చేయి చే చేసినా అండి ఆ
ఏంటండి. ఆ హ మరోసారిక్ మీరు చేయరండి
ఏం లేదండి మా వోళ్ళు అప్పాల్ తింటాంరు
హ
మేం గుడ అప్పాల్ తింటాన్నమండి. పక్కకు మీ బిడ్డ అచ్చిందా అండి. పక్కకు మీ బిడ్ డ్డున్నదా
లేదండి.
మరే ఆమె లెక్కనే వాయిస్ ఇనబ తాంది. ఆ
ముస్లమ్మ వాయిస్ అది మా బిడ్డలేద్ ఇక్కడ
మ్ హ్
మా బాబు వాళ్ళ అక్క మా బాబు వాళ్ళక్కలయి జుట్లు వీక్తాండు మొ ఆగ మా చెప్పండండి వాళ్ళను పండు కొని లేచిండండి నిద్రపోయి లేచే ఎంటికల్ పీ తానండి
ఇప్పుడే లేచి ఎంటికల్ పీకు తాండా
ఆ ఒక్క అప్ప కోసం ఇద్దర్ కొట్టుకుంటాన్లండి. కప్పు కోసం నాకు నాక్ కని కొట్టుకుంటాన్లని ఇంట్లా ఉన్నంక గుడా అగొ ఇద్దరు కొట్టుకుంటాన్లు. అక్క చెల్లలు. మీరూ చిన్నప్పట్ నుంచి ఏం కష్టపడ్డరో చెప్పరాదండి. అ
చిన్నప్పటి నుండి ఏం కష్టం కూళ్లు చేసు కష్టపడు ఆ ఇంక ఏం చేసుకోవాలి
మీ జీవిత చరిత్ర మీ జీవిత చరిత్ర చెప్పండి
అది జీవిత చరిత్ర ఏముంది చెప్పండి ఈ జీవిత చరిత్ర
తల్లిదండ్రులు లేకుండా పెరిగిలి కదా అండి అందుకే కష్టం చితం అనేది చెప్పండి అంటున్న
అదే అదే చిన్నప్పుడు అప్పటి నుంచి కష్టం సుఖం తల్లిదండ్రు లేని కష్టం వేరే ఉంటది కాదు చండి
అవునా
కష్టపడ్డ మర అన్న తల్లి సుఖ పెడుతుంది దా అది మరవన్న తల్లి సుఖం పెట్టదు కష్టం సుఖం
హ్మ్
అదే బాధలు వేరే ఉంటాయి కాదని
హ్మ్ న తోటేర పోయినాయి డబ్బులు రావా అండి అందుకు పంచుకుంటున్నారంట
పోవాలండి మాకు ఆ రెండు ఊర్ళ వస్తాయండి
ఆడ పంచు వస్తున్నారట అండి అందరు మరి ఇంట్లో ఇక్కడ ఉండి ఏం జేస్తున్నరు
ఎండకు భయపడిఇట్లనే ఉండండి పోయి రావాలే యి ప చూ ఊ మాకు గూడ అరు ఆరు వందలత్తయండీ
అంటే అన్నారండి అలోలికి ఆలోలికి ఏమి ఇనవడత లే ఆలోలికి ఏమీ ఇనబడత లేదు అన్ని ఫుల్లు మంది ఉ
ఆ
న
మేము కూడ పోతా అండి నిజ మాట్లాడుకుంటా
ఆ
ఆ
ఎ ఏం లేదండి ఏన్న
ఇప్పుడే పజోన్న పాలాలు ఎయించుకున్నమండి
అల్ల పల్లీలు ఉన్న పుట్నాలు కలిపితే మస్తు ఉంటయంండి కొంచెం కారంలో కలుపుకొని ఏం పో కారంలో కలు కొన్ తినవే యత్ ఉంటే ఇంక మంచిగ ఉంటయండి
మా ఆయన మాయనన్ దోలిన
అవునండీ బదగు క ఏ ఉ ఉ ఉ ఉ
ఏము లేవు తినడానికి
అక తాఏయే వంతె ఉ న్ వల్ చేయ్ ఏ హహ్ మీకెందరండి పిల్లలు
మాకు ఇద్దరు అబ్బాయిలు
అయినయ అండి
కాలేదండి
తప్ప చ మీకుదో ఇలాంటి ఫోన్ ఒకటి ఉంటే మీరు మంచిగా మాట్లాడడానికి ఎనీ టైం ఉండు కదా అండి మీరు పని గుడాగడా
మాకు లేదండి
బ
ఏం చేస్తున్నాని
ఏ ఏమున్నదండి ఏం లేదు పొద్దున మామా మంచి తల్లి ను చేసి బొండ మే బియ్యం బెట్ కొని టిఫన్ పెట్టుకొని పోతదండి మేము లేసి ఆ బట్టలు విండి ఏం దో అండి ఆనా అన్నం తిని పిల్లలకు ముఖం కడిగించి చాయి తాగి, పది గంటల వరకు అన్నం తింటామండి, ఇప్పుడు ఇక పిల్లలు ఎగుడుతున్నారండి ఇగ సాయంత్రం అయ్యేసరికి వాళ్ళకి స్నానం పోసి వాళ్ళను అన్నం తినబెట్టి పండ పెట్టాలండి ఇక. ఉమ్ హలో వెళ్ళి బానే ఇనబడుతుంది కదండి వచ్చార అండి పోయారా అండి
టైం అయిందా అండి
హ్ ఇన అట్టే అండి ఇగ
చేయండి సర్ర ఏ స్
ఆ ఎక్కడి దాక్ వెళ్ళండి మళ్ళీ నేన్ చేయాలా అండి మరి ఏ స్ నాగ మళ్ళ మద్దెక్కడ ఏతే నాది కట్ అయితాదండి మరి కాల్ మొత్తం అయిపోయిదాక మాట్లాడతాదాంటేనే ఎత్తా మరి ఆడ డిస్టర్బెన్స్ కాకుండా
కొంచెం అయనాక జేయిన్
సరే సరే
సరే
మళ్ళ నో ట్లో పెడితే మాము ఆడ చూడలే ఆ ఎలా
ఇ పరుళ మాట్డి
ఫోన్ కడ ఎసుకుంటలే ననే కడిగి ఓ ఆ